గుడ్ ఈవినింగ్ మేడం ఎంచేస్తున్నారండీ
హలో
హలో మేడమ్ హాయ్ అండి ఫైన్ మేడమ్ ఎమ్ లేదు మేడమ్ కాలీగనే నిన్న మొన్న వర్క్ ఏం లేదు మేడమ్ ఖాళీనే ఖాళీనే కూర్చున్నాం నిన్న మోన్న అమ్మ వాళ్ళింటికెల్లోచ్చినం ఇవాళే ఇంగా అకోచిన్ ఖాళీగానే
అవునండి ఎట్లా మంచిగా అమ్మ వాళ్ళ అక్కడ పండుగ బాగా జరిగిందాండి
ఆ బాజరిగింది మేడమ్ మంచిగనిపించింది
ఉహు ఏవన్న పిండి వంటలు చేసుకున్నారా అండి
షాపింగ్ పిండివంటలేం చేయలేము మేడమ్ షాపింగ్ కి వెల్
కొంచెం మీ వాయిస్ కొంచెం స్లో గినోస్తాంది
హ మేడమ్ వినిపిసస్తుందా మేడం
ఆ ఇప్పుడు వినిపిస్తంది చెప్పండి పిండి వంటలేమన్నా చేసిరా
లేదు మేడమ్ పిండి వంటలు ఏమిచేయలేదు షాపింగ్స షాపింగ్ కి వెళ్ళి అట్లా చూసేసి వచ్చినాం అన్నట్టు
ఎమ్ షాపింగ్ చేసిర్రు మేడమ్
షాపింగంటే చేయలేదు ఊరికే చూడ్డానికి వెళ్ళినాం
అవునా తిరగడానికి పోయిర్ర మేడమ్
ఇప్పుడు ఏషియన్ మాల్స్ అని ఉంటాయి కదా మేడం
అవునవును
హా ఏష్న్మాలకి మాల్ కి వెళ్ళినాం ఒక రోజు మాల్లో అసలు చాలా బాగుంది మేడమ్ మాలైతే
అంటే అందులో ఏమేముంటాయండి
అంటే చాలా ఫ్లోర్స్ ఉన్నయి ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి
ఆ పిల్లలకు గేమ్స్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఫ్లోరు
అంటే ఇప్పుడు దాంట్లో షాపింగ్స్ చేసుకోవడానికి మొత్తం షాపింగ్స్ ఏ మేడం అందులో అయితే కింద ఒక దగ్గర గేమ్స్ అంటే అది కూడా డ్రైవింగ్ చేయడానికి చిన్న చిన్న కార్లు చిన్న చిన్న బైక్స్ అవి ఉంటయ్ పిల్లలు రైడ్ చేయడానికి ఆ ఇట్లా టికెట్స్ తీసుకొని రైడ్ చె పియచ్చు అన్నట్టు హా టికెట్ టికెట్ తీసుకోవాలి కంపల్సరీ లోపలికి వెళ్ళడానికి ఏం టికెట్ లేదు కాని వాళ్ళు గేమ్స్ ఆడుకోవాల అనుకుంటే టికెట్ తీసుకోవాలి పక్కా
అవును మేడం
అంటే వన్ ఫిఫ్టీకిి ఒకరుగా అన్నట్టు రైడ్ చెపించినం అన్నట్టు పిల్లలతోని వల్లే దోళ్తున్నట్టు ఫీల్ అయితుర్రు అన్నట్టు పిల్లలు అదంటే అది ఒకరుం టరు వెనకాల ఒకరు అంటే మ్ వాళ్ళేమో బైక్ మీద కూర్చున్న కూడా కింద వేరే పక్కన ఒకరు ఉంటారు ద వాళ్ళ నడిపించే వాళ్ళు వాళ్ళు రిమోట్ రిమోట్ ట్ కంట్రోల్ చేస్తుంటే బైక్ పోతది అన్నట్టు అయితే పిల్లలు ఏనుకుం టరు మీమే తోల్తున్నాం అనుకుంటరు
ఇంగ వాళ్ళ కొంచెం ఫీలింగ్ అంటే వాళ్ళు పోయినంక రిమోట్ రిమోట్ గిట్ల ఎం
రిమోట్ తోని పో తుందని అర్ధమయితలే వాళ్ళకి మేమే తోలుతున్నామని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితుర్రు ఆ మా పాప మో కార్ డ్రైవ్ చేసింది
మనకు బాగా దొరుకుతాయి మేడం అలాన్ ఉంటాయో అంటే మనం కొనుక్కోవడాని అంత ఎక్కువ కాస్ట్ ఉంటయి కావచ్చు
ఆ చాలా కాస్ట్ ఉంటది మేడం అయిన మనం కొనుక్కోవాల అంటే ఇప్పుడు రిమోట్ ఉండదు నార్మల్ గా మనం డ్రై్ మనం రన్ చేయడానికి ఉంటది అన్నట్టు
అవును మేడం
మనం డ్రైవ్ చేయడానికి ఉంటది కానీ రిమోట్ లాగా కాదు పిల్లలు చేయలేరు మేడం అది
పిల్లలు చేయలేరు
ఉ
ఊ
అది అది చాలా హ్యాపీ ఫీల్ అయిండ్రు ఆ ఆ నెస్టు దాంట్లో మొత్తం ఎక్కువ అయితే షాపింగ్సే మేడం మొత్తం ఒక్కొక్కరు అక్-అందులోనే చాలా షాపింగ్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ లాగా షాపింగ్స్ అన్నట్టు షాప్స్ లాగా ఉన్నయ్ చిన్న చిన్నగా
అవున ఒక దాంట్లో కిడ్స్ బట్టలని ఒక దాంట్లే
ఇప్పుడు గర్ల్స్ ఈ ఎక్కువ గర్ల్స్య మొత్తం డ్రెస్సెసే మేడం శారీస్ అయితే ఒ దేంట్లో లేవు
శారీస్ ఉండవు నైట్ షూట్స్ అని నైటీస్ అని
నైర్ షూట్స్ నైరీస్ గర్ల్స్ బాయ్స్ కి ఇట్లా టాప్స్ లాగా ఎక్కువ డ్రెస్ సెసు అన్ని ఉన్నాయి కానీ శారీస్ లేవు శారీస్ అయితే లేవు పైనా పైనా ఫ్లో ఆ పైన ఫ్లోర్ లో మాత్రం థియేటర్స్ ఉన్నాయి మూడు థియేటర్స్ ఉన్నాయి దాంట్లోనే ఆ మూవీ తీయేటర్స్ పైన్ ఉన్నాయి దాంట్లో మనం కొనలేం మేడం అసలు మనకు అసలు మన బడ్జెట్ ఏ కాదు కాద్ అది
అంటే ఒక్క టికెట్ ఎంత రేంజ్ లో ఉంటది మేడం
ఒక టికెట్ ఫై హండ్రెడ్ రేంజ్ ల ఉంటది పక్కా
వామ్మో
అసలు మనం దాంట్లో పోలేము చేయలేము షాపింగ్ గూడా కాదు మేడం మనది అసలు కాదు ఊరికే విజిట్ జేయడానికి పోతున్నారు అందరూ మనలాంటి ఆహ్ మనలాంటి వాళ్ళు విజిట్ జేయడానికే వెళ్తున్నరు బాగా రిచ్ రిచ్చుగుంటరు గదా రిచ్ పర్సన్స్ ఉంటరు గదా చాలా రిచ్ పర్సన్స్ వాళ్ళు దాంట్లో చెస్తారు చిన్న చిన్న మాల్స్ లో మనం వెళ్ళో చ్చు గని పెద్ద మాల్స్ ఇగ పెద్ద మాల్ మేడం అది
ఎళ్ళలే అత్తం నిజంగా మేడం ఈ హన్మకొండ వెళ్ళినం మొన్న మెము గూడా కానీ అందులోనే చి కిడ్స్ కి మళ్ళీ మళ్ళ కు జెంట్స్ కి వేరే
మాల్ కా మేడం మాల్కెళ్ళిరా లేదంటే డి మర్ట్ కెల్లిరా డి మార్ట్ కా
ఒక హైటెం దానికి ఇంత కాస్ట్ ఇంత ప్రతి ఒక్క ఐటెం ఉంది మేడం బోల్ల కాంచి ఉన్నాయి తెలుసా స్పూన్లు అవన్ని అసల్ అసలు జీడిపప్పు బాదం పప్పు అన్ని చూత్తే అన్ని కొనాలనిపిస్తంది గని
మనకు అవసరం అయ్యే ప్రతి ఒక్కటి ఉంటది మేడం
బాగున్నయి గని అంత మందం వాళ్ రేట్ ఇస్తరు గావచ్చు మేడం అంత మందం ఎక్కువనే ఉంటంది
అహ ఇప్పుడు ఈ వెల్లుల్లి మాల్ల్లో గూడా అన్ తె మేడం ఇప్పుడు ఏమంటే తినేటి ఫుడ్ గాదు ఫుడ్ గాకుండా ఇంట్లో మనకు అవసరం అవసరమయ్యే ప్రతి ఒక్క వస్తువు గూడా ఉన్నది స్టీల్ సామాన్ అనేశి అహ్ మనకి ఇంట్లో యూజ్ అయ్యేటియి ఆ ఇంటిది ఇంట్లో లు
కానీ అన్ని చూస్తే కొనాలనిపిస్తది గనీ మన బడ్జెట్ అంత ఉండదు ఏది జూసిన కానీ వామ్మో మస్తు సారిగా మీ ఆడల్లో తోని పెట్టుకుంటే షాపింగ్కి రాలేను వామ్మో నేను రానని కార్లోనే కూర్చున్నడు మేడం రమ్మనని టె ఇగ వచ్చిండు ఇగ అన్ని ఏం కొనలేదులే ఇగ చూడాలనిపిచింది తీసుకున్న గని కొన్ని ఐటమ్స్ ఇగ అప్పటికి ఓవర్ కాస్ట్ అయిపోతున్న దేనికైనా హెవీ బిల్లు
అవునవును మేడం అ అందులో ఏంటంటే మేడం ఇపుడు వాళ్ళు అందులో ఉండే వర్కర్స్ కి వాళ్ళ షాపింగ్ మాల్ కి అవసరం అయ్యేటియి అన్ని బిల్లులు ఇపుడు వాళ్ళదు మన దాంట్లానే ఎళ్ళదిస్
అంతే గా మేడం మరి వాళ్ళకు అంత మందికి సాలరీస్ వాళ్ళ కరెంట్ బిల్ అని చాలా ఉంటయి అ లైటింగ్స్ కే ఉంటయి ఎప్పుడు లై వెలుగుతనే ఉంటయి ఉత్తిగనే ఇస్తారా ఎవరైనా
తరు మేడం దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఫుల్ వర్కర్సు వర్కర్సు ఎంత మంది ఉం
మేడం జాబర్స్లా వెళ్లకు వెళ్తే వెళ్ళ వెళ్ళినా వాళ్ళకి బెని
ఏంటంటే ఇప్పుడు జాబొస్తుంది ఎక్కువ మంచి మంచి జాబులు చేయాలి ఇపుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసే వాళ్ళు ఇట్లా టైం ఉండకుండా బిజి ఉండే వాళ్ళకు ఏంటంటే మ అన్ని షాపులు తిరగకుండా ఒకే దాంట్లోకి ఎళ్తే ప్రతి ఒక్క ఐటం అక్కడే ఉంటది కాబట్టి వాళ్ళు ఎంత కష్ మైన పర్లేదు అనేసి అన్ని ఒకేసారి కొనుక్కుంటరు అన్నట్టు తీసుకుంటరు మనం మనం చిన్న చిన్న జాబ్ చేసుకునే వాళ్ళము చిన్న చిన్న పనులు చేసుకుంటోళ్ళం కాబట్టి మన కవి సెట్ గాదు మేడం
అంతే కాని పని ఆది కాని పని కాని చూతే కొనాలానిపి
చూస్తే కొనాలీ అనిపిస్తా ఉంటది చూడాలానిపిస్తది వెళ్ళి వెళ్ళి చూస్త తే కొనాలనిపిస్తాది మేడం మరి పిల్లలకి గిట్లా ఏమి తీసుకోలేదా మేడం పిల్లలకు డ్రేస్సెస్ కొంచెం నార్మల్ గానే ఉంటాయి ఆన్ ఉంటాది కదా డీమార్ట్ లో
టె డిమార్ట్ డ్రస్సెస్ లేవని షార్ట్స్ తీకున్నా మేడం షార్ట్స్ తో బయట తిరుగుతం ఇపుడ్ సమ్మర్ కదా కదా షార్ట్స్ తీసుకున్నా ఒక షార్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇగా నేను టూ ఫిఫ్టీ లో తీసుకున్నా ఒక ఒక సెట్ వచ్చేసి ఇట్లా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ల తీసుకున అ షార్ట్స్ వేరూ టీషర్ట్ వేరూ రొండు సెట్స్ కాదు దేనికి దానికె అట్లా తీసుకున్న బేబీ పింక్ డ్రెస్ డ్రెస్సులు తీసుకున్న రెండు డ్రెస్సులు తీసుకున్న అండి నచ్చినాయి నాకు కొంచెం కాస్ట్ తక్కువనే అనిపించినాయి తీసుకున్న మేడం
అవు మేడం రీజనబుల్ అనిపిస్తే తీసుకున్నా బానే ఉంటది ఏదైనా
మేడం ఎందుకంటే మనకు ఇక్కడ మనక్ ఇక్కడ అందుబాటులో ఉన్న షాపుల కన్నా కొంచెం తక్కువనే అనిపించినాయి ఇక్కడ ఎంత థౌసండ్ కిస్తే అక్కడ సెవెన్ ఫిఫ్టీ అట్లా పడది కొంచెం నాకు బెనిఫిటే అనిపిచింది ఏం కాదు పర్లేదులే అనుకోని
ఇప్పుడు నేను వెళ్ళిన మాల్లో కూడా కోన్ని కాస్ట్ ఎక్కువనే ఉన్నాయి కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న షాపులు పెట్టిరు మళ్ళ దాంట్లోనే ఇగా కొన్ని కొన్ని డ్రెస్సెస్ కి రీజనబులే అనిపిచింది ప్రైజెస్ ఫోర్ హండ్రెడ్ నుంచి మీ మినిమం ఉనాయి అన్నట్టు
ఫోర్ హండ్రెడ్ నుంచేలి
ఫోర్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైజ అన్నాటు టాప్స్ కి క్వాలిటీ ఉన్నాయి మేడం ఫుల్ క్వాలిటీ ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయ అంటే
మనం రేట్ ఎక్కువ ఉన్నప్పుడే క్వాలిటీ బాగుంటాయి
అంట యూజ్ చేసినా కూడా వాటికి
కరాబు కాదు చినగదు అది చినగదు అంతే వాళ్ళట్టు టూ రేట్స్ చెప్తారు కానీ క్వాలిటీ కూడా ఉంటది క్వాలిటీ తక్కువ అసాలె లేదు ఇది మాత్రం ఒప్పుకోవచ్చు మేడం పెద్ద షాపులాల్ల మనం ఎక్కువ కాస్ట్ పడుతద్ అనుకుంటాం క్వాలిటీ మాత్రం బాగుం
ఆ మనం కాస్ట్ ఎక్కువని ఆలోచిస్తామ కానీ
క్వాలిటీ బాగుంటది క్వాలిటీ చూసుకోవాలా మనకు కొద్ది రోజులు ఒక కొన్ని ఇయర్స్ యూజ్ అయేటట్టు చూసుకోవాలే కాని కాస్ ఖర్చుకు భయపడుతే తొందర పాడైపోతాయి అవి మళ్ళ అందులో చా వెళ్ళాలేమ మేడం మీ మీ షో ఫ్లిప్కార్ట్ అని ఇలా చుతే కూడా బోలెడన్ని ఓస్తానే ఉనాయి మళ అవి అదే అప్ ఓపెన్ చేస్తే అది చూడబుద్ధిఅయితేనే ఉంటాది మంచి మంచి బ్లౌజులు అని డ్రెస్
ఆ ఇవి మీషో ఫ్లిప్కార్ట్ అట్లనైతే కొంచెం క్వాలిటీ ఉండదు మేడం తక్కువ రేట్ అనిపిస్తది కాని క్వాలిటీ అన్నట్టు అన్పియదు
ఆ అంటే నేను కూడా ఒకసారి బుక్ చేసినా మేడం నేను చేసింది వేరే చూడ్డానికి బాగా నేను వచ్చిన క్లాత్ వేరే ఇగ నైన్ హండ్రెడ్ పెట్టి బుక్ చేసినా ఇగ నాకు అస్సలు ఇగా మళ్ళీ బుక్ చేయ్యాలే అనిపియద్ ఇగ చు చూస్తా కానీ చేయాలనిపియేదు మీ షో లైన మీషోలైన
నేను చేసిన వరక అయితే మంచిగానే వచ్చినాయి ఆ వా తక్కువ ప్రైజ్ లోనే చేస్తా ఎప్పుడు చేసిన ఎక్కువ ప్రైజ్ లు చేయాలంటే భయమైతది మేడం అవి కరెక్ట్ ఓస్తాయో రావో వో అని డౌట్ ఉంటది కదా
అ నాకు ఇక ఆ రోజు నుంచి ఇగా నాకెందుకు ఇక్కడైనా దొరుకుతాయి లేకపోతే మనం ఎక్కడికైనా బయట సిటీకి వెళ్ళిన కొనుక్కోవచ్చు కాని నాకు ఫోన్ లో చూత్తగాని బుక్ చేయను అప్పటితోని ఎంత వరకు ఎందరు బుక్ చేయలేదు సరి స్లిప్పర్స్ చెత్ అట్లనే వచ్చినయ్ ఇగా రెండు సార్లు అయితే రెండు సార్లు మంచిగా అనిపియలే ఇగ చెయను నేనే చూసుకొని కొనుక్కుంటా ఇగా చూసుకొని కొనుక్కుంటా ఎక్కువ కాస్ట్ అయిన పర్లే గాని కొన్ని రోజులు కొద్ది రోజులు కొన్ని ఇయర్స్ యూజ్ చేసేటట్టు ఉండాలని ఎక్కువ కాస్ట్ కోన్ తీసుకుంటా
మేము ఎక్కువ ఆర్డర్ పెట్టిన అయితే తక్కువ కాస్ట్ లోనే పెడ్తము ఏదైనా ఆడి వరకు కు ఆ కాస్ట్ కు తగ్గట్టు వస్తాంది ఏది పెట్ పెట్టిన సరే ఓకే నార్మల్ గా ఉందిలే డైలీ వేరుకో అట్లా యూజ్ చేయొచ్చు టని తీసుకుంటున్నా మేడం నేను
ఓకే మేడం మరి ఓకే మేడం